హలో ఆ బాగున్నారా అ బాగున్న మీరు బాగున్నారా
ఆ
ఏం లేదు ఇంతకుముందు తిన్నం కూర్చున్నం మీరు
ఉమ్ లేదండి ఇంకా భోజనం చేయలే ఆ హలో టిఫిన్ జేసి టెంపుల్ కెళ్ళినా. చేసినా అండి టిఫిన్ జేసి బో చా టిఫిన్ టిఫిన్ చేసే
రోజు రోజు వెల్ ఆ రోజు వెళ్తారా టెంపుల్ కి
లేదండి బాగా సప్తాం జరుగుతుందని వెళ్ తున్నా
ఓ అవునా మంచిగా చెప్తారా మరి
ఆ బాగానే చెప్తారండి హైదరాబాద్ నుండి గురువు వచ్చాండు
ఆ
అ
ఎందు చెప్తాడు
ఆ ఏడు రోజులండి
అవును
ఇ ఈ రోజుకు నాలుగు
ఆ
తిన్నారాండి
ఆ తిన్నాం ఇప్పుడే కూర్చున్నాం
అవునా ఇంకా తినలేదండి తిని సంతక వెళ్ళాలి అనుకుంటున్నా
అవునా
ఆ మీ ఊలో జరుగుతా అండి సంత
ఏ లే చరగాయి
ఇట్లా అ సంత అంటే మీరు అంగడి అంగడి అంటారు చూడండి మేం సంత
ఆ అది జరుగుతుది
జరుగుతారా
ఆ అ మారి సం జరువుతుంది
మా మీకు సండేనే మాది ఈరోజు జరుగుతాయండి సంతలో ఎన్నో రకాల వస్తువులు కూడా వస్తాయి కదా
ఆ అమ్ముతారా అవును ఈ రోజే వస్తాయి అన్ని
అవునవును ఆ సంతకు ఆ సంతకు వెళ్తే ఏమన్నా లేని అని
మ్
అవునా వెళ్తారా అయితే
ఆ మీరు వెళతారా ఎప్పుడైన్నా సంతకి
ఆ వెళ్తాం వెళ్తాం టూక్స్
టూ వీక్స్ ఒకసారా, ఇక నాకు టైం అంటూ లేదండి ఏదైనా వస్తువు లేకుంటే సొంత రోజ అయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి కదా
అవును దొరుకుతయి తొందరగా
అందుకే సంతకు వెళ్తాం అన్నట్టు సంతకి వెళ్లి వ చ్చి మళ్ళీ కాలు చేతులు కడుకొని కొంచెం టీ తాగే సరికి మళ్ళీ కుడి టైమ్ అయి తది
అవును మనక్ తెలియకుండానే టైం అయిపోతది
అసలు ఎండలు బాగున్నాయి కదా
అవును ఎండ కెళ్ళాలంటేనే భయం అయితుంది
అవునవును ఇంకాండి ఏం ఏం విశేషాలు ఇంకేం విశేషాలు అన్న
లేదిగా మేము కూడా రేపు వెళ్దాం అనుకుంటున్నాం
సంతకా
ఆ ఆ
మ్మ్
అంటే కొత్త కొత్తయి వస్తాయి కదా అన్ని
అవున ఇగా మళ్ళీ ఉగాది దగ్గర పడుతుంది కదా సంతలు కూడా కొన్ని సామాన్లు అవసరం ఉంటది
అవును ఆ మళ్ళా అదే టైం కంటే బాగా రేట్ అయితది మళ్ళా దొరకాయ్ గూడ అందరు కొనుక్కొని వెళ్ళిపోతారు
అమ్మా
ఉగాది రోజు అంటే దొరకాయి కూడా అందరు బిజీగా ఉంటారు కదా పండుగ
ఏ ఎప్పుడైనా వారం రోజుల ముందే అన్ని సామాన్లు తెచ్చుకోవాలి కదా
అవును
అందుకే వెళ్దాము అనుకుంటున్నాం
మ్ ఎవరెవరు వెళ్తారు మీరే వెళ్తారా పిల్లలు కూడా వస్తారా
ఇద్దరం వెళ్తామండి
హలో
నేను పాపా
ఉమ్ అవున ఇగ అక్కడ అన్నీ వస్తాయి కదా ఈరోజు
ఇద్దరం కలిసి సామాన్లు ఏమన్నా ఉంటే కొన్ని కొను పచ్చి పన్ని
ఉమ్
ఉమ్ తిన్నారా మరి
ఆ తిన్నాం మీరు తిన్నారా
తినలే అండి ఏం కూరలు చేశారు
ఆ మేము చిక్కుడు కాయా మీరు
మాదా అండి వంకాయ పప్ వంకాయ పప్పు టమాటా చట్నీ మూడు రకాలు చేసినాం ఇయాల శనివారంగాదా
అవును ఫాస్టింగ్ ఉంటదా
లేదండి ఫాస్టింగ్ ఉంటా కాని చుట్టాలు వచ్చండ్రు అందుకే
అవునా
ఉ ఈరోజు మా ఊళ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటది ఒకటి
హ అండి
అయినా స్వయంభు వెలిసిండిక్కడ
అవునా
అయితే ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని చానా మంది ది ఊరికి వస్తారు మా ఊరికి ఆ అందులో మా చుట్టాలు వచ్చిండు
ఆ అయితే అన్నీరాకల్ చేసిం ఇలా
ఆ
అవునా పాప్ ఏ క్లాసు
మా పాప ఇప్పుడు టెన్త్ అండి
అవునా
టెన్త్ గాని ఈరోజు వెళ్ళలే సెకండ్ సాటర్డే పొద్దున ఉదయం ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్ కి పోయి వచ్చిందండి
ఆ అవును ఎగజామ్ ఉండే
హ్మ్
ఎట్లా రాసిందంటమ్ మరి
చ్చిన అమ్మమ్మ అన్నది
ఆ ఇగ రిజల్ట్ అచ్చే వర
అదే గదా పిల్లలు రాసిన టినే వాళ్ళ రిజల్ట్ ను బట్టి తెలుస్ తది
అవును ఉగాదికి ఏమేం చేస్తరు మిరు
ఏమన్నా ఇగ పూర్ణాలు భక్షలు వడపప్పు పాన
అవునా మీదు పెద్ద ఫ్యామిలీ ఏమో గద
ద ఫ్యామిలీ అండి
కలిసి ఉంటర మిరు
కలిసేము ఉండము వేరు వేరే కాకపోతే ఏై పండగలు కలిసేముండము వేరు వేరే కాకపోతే ఏదైనా పండగలు పండుగలచ్చినప్పుడు పెండ్లిలకు ఏదనా చిన్న సారి ఫంక్షన్లు అలాంటి అయితే కంపల్సరీ అందరం కలవడమే ఇగ
ఆ
హ్మ్ ఫ్యామి పెద్దదే అత్త మామ నలుగురు అన్నదమ్ములు వీళ్ళు ఆక్కజెల్లెల్లోక ముగ్గురు
అవునా
ఇగ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఏదనా ఫంక్షన్ చేసుకుంటే మాదంటనే వంద మంది అయిపోతరు
ఆ అట్లా మనమే అయిపోతం
అవును
అయినా ఫ్యామిలీతో నుంటే అదొ అ హ్యాపీనెస్ ఉంటదా అని
అవును అవునవును ఎదైనా పండగ వస్తుంది ఏదన్న ప ఇదయితుంది ఫంక్షన్ వస్తుందీ అంటే వారం రోజుల ముందు నుండి ఎప్పుడు పోవాలన్న ఆనందం అయితది అంటే అందరు కలుస్తరు కదా ఇగ
ఆ అవును గదా అందరు గల్ ఇది మల్ల
అవునవును ఇంకా ఏం విశేషం
ఏం లేదు మీర్ పరా ఎండల్ బాగా గొడుతున్నై ఎటు వెళ్లాలనిలేదు
ఎండలు గొడుతున్నయి ఎటువల్ లేదు ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీన్ డేస్ ఎటు వెళ్ళడం లేదు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా టెన్త్ పాపకు
అవునా
ఎటు వెళ్ళడం లేదు ఎవరనా వస్తే మా ఇంటికి రావడమే త ప్ప మే మల్లడంలేదిగ
అవును మల్ ఎగసామ్స్ డిస్టర్బ్ అయితయి గదా
అవును
ఎండలు బాగా గొడుతున్నయి ఇప్పుడు వెళ్తారా మరి సంతకు
ఇ ఇప్పుడు అన్నం తినేసి ఒక గంట గంటకు వెళ్తే మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కిి టెంపుల్కి వెళ్ళాలి వస్తున్నా
ఓ మళ టెంపల్ గుడుంది కదా
అవును ఇంకేం విశేషాలు
నిమ్డో రేపు ఎళ్ల్ాల ఎందల్ బాగాయితున్నా ఏయి వెల్ాలానిడది
ఉమ్
అందరు సబర్ లో ప్లాన్ చేసుకుంటారు అటు పోవాలని ఇటు పోవాలి అనేది ఎన్నకే భయపడదు
ఇక ఇప్పుడు సమ్మర్ లో ఏం లేదు ఒక మ్యారేజ్ ఉంది ఒక ఒక గెట్ టుగెదర్ ఉంది అంత ఇగా ప్లాన్స్ అంటూ ఇంకేం ఇయలేదు ఇవి రెండు ముఖ్యం ఆ ప్లాను దాదాపు అయిపోయినట్టే ఇక
ఆ ఇ అందరు కలిస్తారు
అమ్మా
అందరు కలుస్తారు ఈగ
ఇక అందరు కలుస్తారు ఇక వాళ్ళు కలుస్తారు ఆ అటు వాళ్ళు కలుస్తారు ఇటు పెళ్లికి వీళ్ళు మా ఫ్యామిలీ కలుస్తుంది
ఆ టీచర్స్ కూడా వస్తాయి వాళ్ే కదా మనకి మొత్తం నాలేజ్ ఇచ్చ
అవును
కబడ్డీ వాళ్ళని కూడా ఇలువాలి
అవునవును మీరు మీరేటి వెళ్తారా సమ్మళ్ళు హమ్
ఇంకా మరి ఇక్కడ ఏం జరుగుతుంది అందరు బాగున్నారా
కేటాన్కర్ మ మీరా
ఓ మ్యారేజ్ ఉంది మా మా ఇంట్లో వాళ్ళది
ఉమ్
ఇక తర్వాత ఇక్కడ వండర్ ల్యాండ్ పెడుతున్నారు అయితే అక్కడికి వెళ్దాం అని అనుకుంటా ఉనమ్ ఇంత హైదరాబాద్ ఎల్ బ ఇక్కనే వెళతున్నారు కదా అని ఇంకా టికెట్ కూడా తక్కువయి దానికంటే
అవున అవును మనకు ఏది అందుబాటులో ఉంటే అది చూసుకుంటేనే బెటర్
అవును
ఇ ఏదో దూరం కొండాలి నులుపు అన్నట్టు అంత దూరం వెళ్ళలేనప్పు
ఆ మల్ల ఇక్కడ టికెట్ కూడా తక్కువన్నాయి అక్కడ వోతే బ డ్జెటే కావాలి
అమ్మా
అక్కడ ఎళ్తే డబ్బులే కావాలి ఇక్కడ అయితే టికెట్ కూడా తక్కువనే కదా అని
అవునవును
మల్ల ఫస్ట్ టైమ్ కాబట్టి పిల్లలకి లేదు టికెట్ అందుకే ఇక్కడికి ఎల్దామ నీ అను కుంటున్నాం ఎగ్జిబిషన్ లాగా పె ట్టీరు అయితే
అవును
రండి ఒకసారి మరి చ్
ఏ వస్తాం తప్పకుండా వస్తాం మీ పిల్లలు స్కూల్ నుండి వ చ్చిండ్రా
ఆ ఇంకా రాలేదు వాళ్ళు ఈవినింగే వస్తారు
అవునా అదేదే ఎల్లుండి నుండి ఇస్తారు సోమవారం నుండి హాఫ్
ఆ అవునవు
ఉమ్ ఇగ ఆఫ్ డే కాబట్టి అప్పుడు ఎయిట్ సెవెన్ నుండే అడావుడి చేస్తారు వాళ్ళు సె
ఆ అవును
సెవెన్ నుండి టువెల్వ్ థర్టీ వరకు కంప్లీట్ అయితే ఇంటికి వచ్చినంక ఒకటే హంగామా ఇఇ అమ్మ అది అమ్మా ఇది ఒకటే గోలా
ఆ సరే అండి
సరే అండి మరి ఆ సరే అండి హలో